పర్మిషన్ ఇచ్చిందంట కదా ఇంటికి
ఇచ్చినాడు కదా
తెలిసింది లే నాకు చెప్పింది భవ్యక్క
మే
హ్మ్ చెప్పమ్మి ఏందమ్మి సీక్రెట్
రాంగ్ కాల్ ఇది సానియ వాళ్ళ అమ్మా రంజాన్ కదు చేస్తారు చూడు చి ఆ వాళ్ళమ్మ చేస్తాలా అది కావాలి మ్మి సడన్ గా అది గుర్తొచ్చింది అందుకే నీకు ఫోన్ చేసిన
లో హలో
హలో
ఆ చెప్పవె సాని వాళ్ళమ్మ రంజాన్ కది చేసిచుడ అది
అది కావాలమ్మి అది గుర్తొచ్చింది ఇప్పుడు
బాయ్ అమ్మా అదే పెద్ద మ టర్ నాకు ఫోన్ మీద ఫోన్లు కొట్టు ఇ గిచ్చమ్మి గిచ్చు గిచ్చు
ఉన్నామా అది గుర్తొచ్చిందా
సేఫ్
ఆ
ఆ బా చేసింది అయితే స్వీయ ఉంటది
బా చేస్తాది ప్రతి సావత్రం తినాలి అనిపిస్తుంది
అవును అంజలి అయితే సానియా కి చేపచు కదా నువ్వు
సన్యా కి చెప్తే ఓ ఆయేమ్మీ ఎత్తొస్తడి
మండే నుంచి వచ్చిది ఆయేమ్మీ రమజాన్ అయిపోయిన తరువాత
నేను ఇంటికి పోతున్న అంటే అది రంజాన్ టైంలో ఒక్కటే వోచింద్ కదా
వాళ్ళు రంజాన్ టైంలో ఒక్కటే చేస్తుందంట వాళ్ళ అమ్మ ప్రతి రంజాన్ రోజు చేసిద్దంట
ఆ సరేలే
నువ్వమనుకునావు ఎప్పుడేం చేసిది అనుకున్నావా
ఆ అటవీ ఇంటి దగ్గర నుంచి వచి ప్పుడు ఒకసారి అడిగితె తెస్తుది కదా అని
ఆ తెస్తుది కానీ రమజాన్ టైం లో చేస్తే రేపు మండే తెచీది కచ్చితంగా అమ్మే నాకు కావాలి మే తీసుకో రా మే అంటి ఆ ఇంగ ఆతర్వాత నువ్వు ఇప్పుడల్లా రావు గద నువ్వు ఇప్పుడల్లా వచ్చేపనుంటే ఒకే నువ్ ఇపుడల్ల రావు ఒకా ఇప్పుడైన ఒక వారం తర్వాత వస్తాయమ్మ అప్పుడు దాకా ఏం ఉంటది
అమ్మ డేట్ ఇరవై నాలుగుస్తే ఇరవై రెండుకీ ఇచ్చినాడు పోయిన ఆదివారంకే పర్మిషన్నే
అబ్బా ఆయన చెపుతా ఉంటాడు లే ఆది ఏమంజలి రేపు బోతే ఏమి అన్నాడ రేపొ
ఆ ఉగాది సెలబ్రేషన్స్ కుండా వా అన్నాడు
ఊ
సార్ నేను వెళ్ళిపోతాను రేపు మార్నింగే అని చెప్పిన గణేష్ సార్ అటెండెన్స్ కూడా రే ప్లాంటేషన్ కదా ఇంకా అెండెన్ అటెండెన్స్ కూడా ఎట్ట తీసుకోరు రేపు నేను మార్నింగే వెళ్ళిపోతా అని చెప్పిన
ఆ
ఇంతే చ్చినోడు ఎంత సేప్లాగస్లా
భవ్యక్క చెప్తే ఇచ్చిందంట్నే
ఆ అక్క చెప్పింది సార్ పెట్టండి సార్ అంటే మీరేంది రికమెండేష్ షనా అన్నాడు. అవును సార్ చెల్లే లే అందుకే రికమండేషన్ అని అంట. రేపు మార్ బాగా ఎ అంతే చేయండి మొక్కల్ నాటేసీ. అవునా మట్టంతా కడుక్కొనీ.
ట్టంతా గీక్కొని పూసుకొనే సరిపోతది ఇగ ఏంది.
అదే ఆయన చెప్ చెప్పిందీ మొక్కల్ నాటేసి తర్వాత వచ్ చ్చి ఫ్రెష్ అయ్యి ప్రోగ్రామ్ కండక్ట్ టెండ్ అవ్వండి.
ఉమ్ మేమా ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వమూ, ఆ మొక్కల్ నాటేది అట్టడ చేసీ ఎగ్గొట్టి వచ్చి రూమ్లలో పడుకొని నిద్రపోడమే.
ఉగాదీ కీర్ చేస్తారంటా, పచ్చడ్ చేస్తారంటా.
చేసుకోనిలే అంజలీ. అది ఇంగా ఆ చేసే టైయం కయినా పోయిరా కమ్ మేమూ.
హహ
అదేం నాక్ కీరొద్దూ. ఆవు గడ్డి అంతలేద్ నేను ఏ ఫంక్షన్ పోను. మహా అంటే, ఆడ దాకా పొయ్యీ ఆ ఉదయం అటు పోయి ఆ ఏస్తే ఏసినట్టు లేకపోతే ఏయకపోతే ఏయనట్టే ప్రజెంట్ ఆ గణేష్ది. వచ్చి రూమ్లల్ల ఉండడమే.
అబ్బా తిట్టినయి అన్నీ తిట్ ఈ స్టోరీలకేం తక్కువలేవమ్మా అసలా.
ఎవరూ.
ఎవరూ.
మేహా
ఆ మీర్ ఈ స్టోరీ ఇప్పుడే కదా తిట్టింది అది మళ్ళ అప్పుడే స్టోరీ ఏసిందని అనుకున్
అంత మున్ దే ఫోటోల్ దిగినం తెలుసా.
అ ఈ ఫోటోల్ అయి దిగిందే కీ
అంత ముందుండి మీర్ రాలా. మీరు రానప్పుడు ఏం చేశినా, ప్చ్ అటే ఉన్నా నా ఫోన్ చూసిందా పిల్ల. నా దగ్గర ఉన్న ఫోను. హోటల్ టీమ్ అన్నది ఇ నా ఇ అమ్ను అందరం దిగదా అన్నది సరే దేహ చెప్పనా నా తర్వాత సర దీగినా గా చెపుదాం అన్నది దిగిన ఓక్ పోయి చేద్దం లే అన్నది ఇంక ఎ నేను రాను నేను ముట్టుకోను నేను తుట్టుకోను అంటే
ఇదంతా ఫొటోస్ దిరిగిన తర్వాత అయిపోయిందా
ఆ ఫొటోస్ దిగిన తర్వాత ఇదయింది, సు ఆ తర్వాత ఫొటోస్ మళ్ళీ దిమంటే ఏంటి నేను నల్లగా పడుతున్నాను ఉండేది నల్లగానే కదా అట్లానే పడుతున్నామ అని చెప్పా
మే ఈ మధ్య బాగుంది మే ఫేస్ అమ్మీ నీది
క్యాప్సిల్ పూసిద్ది అంజలి ఆ పిల్లా విటమిన్ ది
ఎన్ని పూస్తర్ మే తెల్ల ఒక్కోసారి బాగా అనిపిస్తుది ఫేస్ ఒక్కోసారి దరిద్రంగా ఉంటద్ది.
ఈరోజు దరిద్రంగా ఉంది నిన్న ఉదయం భలే ఉన్నది చూసినవా
అవును చూసాను నేను శృతితో కూడా చన్న మే ఆ నాగలక్ష్మి ముఖం చూడి వెలిగిపోతుంది. ఈ రోజు అని అని చెప్పి,
ఆ చాలా బాగుండేది నేనే అన్న ఏంది మే బాబు నువ్వు ఇంత బాగున్నవ్ ఇట్ చూస్తే ఇంత బాగున్నవు అనిపించిద్ది మామూలు అయితే ఏంది ఇట్లా ఉన్నావా అనిపించిది అని చెప్పా, నిన్న బాగుంది మళ్ళీ ఫ్రైడే రోజు కూడా బాగున్నది. హలో టీ ఇస్సావాని
హలో హలో
ఆ ఉన్నా ఉన్నాలే నీ నీకే డబ్బులు బొక్క నాకేం లే
ఇంచుమించు ఉంది ఆ చెప్పు చెప్పు బర్రెదానా
ఆ చెప్పు చెప్పు ఏంది చెప్పేది పర్మిషన్ తీసుకుంటివి మిగతా వాళ్ళు ఇద్దరు పరిస్థితి ఏంది?
వోళ్ళు రేపు తీసుకుంట్రు రేపు ఫంక్షన్ చూసుకొని పోతారు వళ్ళు
వాళ్ళ రేపు ఫంక్షన్ చూడాలండి ఈ ఫంక్షన్ని అద్భుతమైన ఫంక్షన్ని
ఆదిమే శృతికి ఏమో పది గంటలకు బస్సు ఫ్రీ బస్సు
ఆ
అ ఇంగొక ఆయమ్మికి ఇం గొక ఆయిమ్మికి నైట్ బస్సు. ఇంక శృతి ఆయన అటెండెన్స్ చేసుకోమంచి
వాడు వాడి ఓవరాక్షన్ ఆడ ప్రస నా మేడమ్ వెళ్ళిపోండి సలవులు నాలుగుోజులుస్త
ఆ అటెండెన్స్ వేసుకోండి అని అని చెప్పినాడని న అమ్మ ఆగిపో పోతుంది ఇంకా సైన్ పట్ట న నేసరికి నా అంత పాట వచ్చ ఇప్పుడు సైన్ పెట్టే పొదునాతో వచ్చేది
మ్మ్ నువ్ ఒకదాన్ని పోయినవా అప్పుడు
మ్మ్ ఎటో అక్కుని ఉన్నాడు లేకపోతే అయిన వెనకలు తిరగలేక సచ్చేదాన్ని
నాళ ఇంకా తిప్పిరు తిర్
ఎంతబ్బా మొన్న దిప్పచ్చినడే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు కిందికి పైకి ఒక గంటన్నర వెయిట్ చేసాం ఆయన కోసం
మ్మ్
ఓ
ఆయనంతే తిప్పించ్ కుంటానే ఉంటడు మళ్ళీ అంటాడు నేను పర్మిషన్ ఇస్తున్నా
ఆ మా అనాజు చరే బెస్ట్ మ తల్ది
వంద రేట్లు చప్ అన్నాడు ఈ రోజు నేనేమి ఇన్వాల్వ్ అవ్వట్లేదమ్మా మనకేం సంబందాం లేదమ్మా నేను ఏదో వస్తున్నాను పోతున్నాను అంటే సరే ఏం సార్ అసలు కనిపియట్లేదు అన్న నేను
నిజంగానే అటే ఉంటున్నా నేను ఏదో వస్తున్నాడు
ఆ ఆ నేను ఏం చేయట్లేదు అమ్మ ఆప్పుడున్నప్పుడైతే ఆయన ఉన్నప్పుడైతే ఎంజాయ్ చేసేవాళ్ళం నేను నాగేశ్వరరావు సార్ ఆయన అడిగేవాడు కాదు ఏం అనే వాడు కాదు అందుకనే తిరుగుత్ ఉండే వాళ్ళము ఇప్పుడు వస్తున్న క్యాబీలో కూచొని ఏదైనా క్లాస్ ఉంటే పోయి అటెండ్ అయ్యే మళ్ళీ వచ్చేది నా క్లాస్ నా రూమ్ లోనే ఉంటున్నాను ప్రశాంతంగా ఏ గోల లేదు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పుకొని వచ్చారు ఇంకావును మళ్ళీ ఉండి మ్మ్ నా లక్ష్మి వచ్చింది టయానికి మాట్లాడుతుంటే వచ్చింది వచ్చి సార్ మీరక్ ఇక్కడికి వెళ్తున్నారూ సార్ ఈ అమ్మాయి రోజు కలవరిస్తుంది మిమ్మల్ని
ఓయీ చెప్పినం అయితే తిట్టినాడు ఆయన అని చెప్పి
అట్లా అందు చెప్పలా ఏం సార్ అసలు వాళ్ళు ఆ చెప్పేదండి వీళ్ళ ఎవరు రాకపోతే అసలు ఏంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు అది ఎట్లా కరెక్ట్ అది ఇది అని చెప్దాండి ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఆయన తంటాడు నేను అని ఉంటే అందాం అనుకునేసరికి ఈమె వచ్చి సార్ మిమ్మలన్ కలవరిస్తుంది రోజు అడిగితే అది ఇదని చెప్పిందే
ఆయన ఏమన్నాడు
ఆ అదే మా మాట్లాడుతున్నా అంటుండు
మ్మ్
నేను నాకేం అదం కాక కానీ మ లల్లీ వచ్చున్నారు లల్లీ ఆఫ్న్ వచ్చిన్నారా సర్లే వాల్ వస్తూలే ఆన్ రీ సరే సరే అంటే సరే మా వాళ్ళతో మాట్లాడాలి కొం రే ప అప్పడి సరే సార్ అని వచ్చేశాం బార్గ్వీ కూడా ఉంది ఆ పిల్లేమో
అవునువును ఉన్నింది అదే మీరు బుక్స్ కోసం పోయినప్పుడు కదా
బుక్స్ కోసం పోయినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు మే ఆడ అయన అప్పుడే ఉంటే ఆయనకి కూడా వాళ్ళ క్లాస్ కి పోవట్లేదు అని వాళ్ళు విష్ చేయట్లేదు అది ఇది అని అండే కదా అందుకని గుడ్ మానింగ్ సార్ అంటే ఆ వస్తుండంటా డై య నెక్స్ట్ నెక్ట్ అస్తుండంట ఇప్పుడు రాడంటా
అల్లాడిస్తాడులే త్వర్లా క్వాలిటేటివ్ అనాలసిస్ ఉల్లా దానికి వస్తాడేమో లే
ఆ అవును ఇప్పుడల్లా రాడు సంబంధం లేదు ఇప్పుడల్లా ఆయనకి మనకి నిజం మే ఆయన అప్పుడు వస్తున్నప్పుడే అసలా అనాలసిస్ సార్ ని ఏం మాట్లాడుకునే వాళ్ళం ఆయన గురించి ఇప్పుడసలు ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళం ఉన్నమా అసలు ఆయన రాపోతుండేసరికి
అస్సలు ఆయన గురించి మాడాడుకునేది కదా ఆయన మర్చిపోయారు అందరూ ఆయన్ని
అవును మర్చిపోయిండ్రు ఫస్ట్ లో భయపడేవాళ్ళు ఇప్పుడు మర్చిపోయిండ్రా
ఆ అయన సెమ్ సెమి కి వస్తున్నే సరికి ఈయన గోల ఇంగేంది మామూలే లే కదా అని అలవాటు అయిపోయిండు
హుమ్ ఇప్పుడు ఎన్ని సెమ్ముల్ నుంచి మే దాంది ఓయమ్మా మూడు సెమ్ముల్ ఏమో మే
లాస్ట్ ఆర్గనిక్
హమ్ అదే ఇది నాల్గో సెమ్ము
హుమ్
టూ ఇయర్స్ రాల వన్ ఇయర్ వచ్చింది ఇంకేం గుర్తు పెట్టుకుంట్రు
ఆర్గానిక్ టూ కి రాలే కదా
ఆహా
వచ్చినటె కదా ఆర్గానిక్ టు
ఆర్గానిక్ టూ గుడా వచ్చింది మే ఆర్గానిక్ టు ఆ వచ్చిండు వచ్చిండు వాడొస్తే అవును వాడొస్తే వాడు బాగా చెప్పట్లేదు అది నీదానికే మొన్న ఆయన వచ్చాడుగా
ఆ చుయింగం హుమ్ అబ్బ పేరు గుర్తు పెట్టుకోండవా
ఆ శ్రీను అదెందుకు గుర్ ఇప్పుడు ఆయనకి ఫ్యాని అంటే క్రష్ కదా
హుమ్
అయ్ మొకంలో మొకం పెట్టే వాడు గదా పొయి మే కాదులే గానీ మే పాపం సాన్యకెవరో మెసేజ్ చేస్తునారు మే ఇన్స్టాలో
ఎవరు మన కాలేజోళ్ళా
ఆ మన క్లాసోళ్ళాయ్ నువ్వెందుకు కాలేజీకి రావట్లే ఆ నువ్వెందు కాలేజ్కి రావట్లేదు రోజు నేను చూస్తున్నాను నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను
యాడొస్తున్నాయేంది
నువన్ అదే ఎందుకు రావట్ లేదు నీ కోసం నేను రోజు కాలేజీకి వస్తున్నాను నిన్ను చూస్తున్నాను నువ్వు రావట్లేదు మీ బేంచి సైడ్ చూసే నువు రావట్ లే నువ్వెదుకు రావట్లేదు నేను మిస్ అవుతున్నాను నాకు నిన్ను చూడాలని ఉంది నువ్వెందుకు కాలేజ్ మానే నావ్ రా అన్ అడుగుతున్నారంట నువ్వన్ టే నాకిష్టం అది ఇదని చెప్తుండంట ఇగ నువ్వు
ఐడి పెట్టమను ఒకసారి నేను కనుక్కుంటా ఖచ్చితంగా
ఫేక్ ఐడి అంట మే లవర్ బాయ్ అంటా ఫేక్ ఐడి
ఆ ఓకే ఓకే
బైబుల్ మీద ప్రామిస్ మే ఎవరు ఎగస్ట్రాలు చేస్తున్నావ్ అది తమాష చేస్తన్నావు అంటే బైబుల్ మీద ప్రామిస్ నువ్వంటే నాకిష్టం అంటుండంట బైబుల్ ౠవురిమే నేను యాడ కనిపెట్టేది మే అంటే నన్ను కనిపెట్టమంటది మే నన్ను కనిపెట్టమంటది ఎవరో నేను ఎట్ట కనపెట్టేది మే
బైబుల్ మీద ప్రామిస్ నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారా
ఆ బైబుల్ మీద వేసిండంటే ఎదురు మే క్రిస్టియనే కదా అంటా నేను
ఎవరు శృతి యా
మే క్రిస్టియన్ కద మే శృ
ఆ ఆ క్రిష్టి క్రిస్టియన్స్ ఎవరున్నారు మన క్లా మే క్రిస్టియన్స్ మన క్లాస్ బాయ్స్ లో ఎవరెవరున్నారు మే
ఎవరుంట మే ఎవరు లేరు మే అదే మే నాకు పిచ్చి పడతుంది
ముస్లిమ్స్ ఉన్నారు
ముస్లిమ్స్ ఉండరు మిగతా వాళ్లు మామూలుగా అందరూ హిందూసే ఆల్మోస్ట్